హలో
ఆమ్ హలో
చెప్పు ఎక్కడ ఉన్నావు నువ్వు
హుమ్
ఏం జేస్తాన్నావ్ ఒ
అ
బట్టలు ఉతికేశావ
కంత కన పాపడ
ఉమ్
అప్పుడే వచ్చి ఉండేది
బట్టలు ఉతికితివా హాలో
ఆ
నీట్ గా మాట్లాడు ఎ ఏ ఎ
బట్టలు ఉతికేసి
హుమ్ పియేసు వర్షం పడుతాన్నా హుమ్ వంట వంట కూడా చేసేశావా హుమ్
దాన్ని సో దాన్ని సోఫా మింద కూర్చోబెట్టి దానికి సేవలు చెయ్యాలి నేను
ఓహో నాకు తెలియనే తెలియదే ఎవరు
బార్క నా
ఆ హుమ్ హాలో హాలో హాలో హాలో